హలో ఏం జెత్తనావ్
అక్క ఇప్పుడే బియ్యం పెట్న
ఏమో రా నువ్వు ఆ రూమ్ లో మాట్లాడకు
క్యారెట్
క్యారేట ఫ్రైయా పుల్స
ఫ్రైయే
తింటార
ఆ పొద్దున తిన్నడి ఇప్పుడు నచ్చతలేదట వానికి
అబ
నచ్చతలేదట క్యారెట్
ఆ ఏమట
ఏ మంచి లేదే అంటాను
ఎందుకంట
ఏమ్మో వాలక్క దగ్గరకి పోయి టమోటా పచ్చడి అడకచ్చుకున్నాడు
ఉ తింటాండ
తింటాండు సెల్లు ఇయ్యి అంటా
ఉ
ఆ ఫోన్ మళ్ళా నాకు ఇతాను నన్న మళ్ళా బయటికి వత్త
ఉ
తిన్నార ఏం కూర
తినలేదురా తినాలి మా చెట్టి సానంగా చెప్తాంది
చానా చెప్తాను అన్న రాలా ఇంకా
తినద్దు నేను కూడా తినాలే
ఏం కూర
వంకాయ టమాటా వండిన అదే ఉన్నది గబ్బా ఇంకా బాగమ్మేం చేసింది ఆ పొద్దు నుంచి సర్లే అన్నం దినలేదు అయితే అడగానుకున్నది నాకు కూర పోయి వేసిందట ఆది లేదట అది అడుకున్నదాట అమ్ మాటల బాపన్న
ఆహా
అడుగంటుకుంటే వేసినంట ఇప్పుడు వండిందని అప్పుడు కూడ అయిత అటు వచ్చింది ఇటు వచ్చింది ఏం కూరడిరు ఇవ ఏతన అన్నప్పుడు ఉన్నది అంట కదా
అంటరు
ఏతను అన్నప్పుడు ఉన్నా అంటారు లేదన్నప్పుడు అడుగుతాంట
ఆ అందుకేం కూర రా ఏం కూర రా అని అడుగుతుంది పట్టి పట్టి
కో టమాట అని నేనన్నా పొద్దులే అంటే పొద్దు ఇలా వద్దు రెండు సార్లు వండుతున కూర
ఉ అదే నలగురు అయితది మళ్ళ అట్టే పిల్లలైనా ఇవ్వమనా
గదే
అది అట్నే ఉండవాటి ఒక పూటనే
ఇప్పుడు ఆ నిన్న ఇయ్యాల పొద్గాల అన్నది ఆ వెళ్లు కాబట్టి పరటుకపోలేదు
ఏం ఎటువెండు
అన్నా జెండకు పోలేదా
ఆ జెండ పోతే పట్కపోలే
పటుకపోలేదు.
ఇంట్ల, కుసోని తినుపో టీవేటుకో వొద్దు, నాకు సెలెకావాలి. సెల్ అయితే ఏకు మ్
అయితే ఇయ్యాలా, జెండా వందనం గదార పొద్దునా లేషిండు. స్నానం చేసిండు, మమ్మల్ని లేపిండు, బీరువా కాడ బట్టలు ఉన్నాయి. కదా!
కింద పన్నారా?
కింద పండుకోలేదు. బెడ్డనే పనరు కాగానీ, వీళ్ళు బెడ్లపన్నారు. డిస్టబ్ ఎరజ ఇంటి చూసి, మంచం వేసుకొని.
ఆహా అడబా ఎసుకున్నావని.
అసందుల ఎసుకున్నాడే, లేపి తీసుకొచ్చ లెమ్మనా లె మంచ మీది లేసినాక తెల్లారింది. అడ్రస్ ఎసుకున్నపడు లేసిన గాని, మస్తునిద్రస్తుందిరా.
అత్తది
లేచినా లేచి, ఆకీలుడ్చి పందాం అనుకున్నా. ఇయ్యాల ఏ వారం మంగళవారం వ లేస్త లేస్త లేకపోతే లేదు తర్వాత బోల్దమ్ముకుంటున్నాని, ఆకీలుడషి పందాం అని అ ఉడిచిన, ఉడిచిన పందవా అట్ట ఇ కన్నా అంటుకుంటే, ఆట సప్పుడ అయితే ఉడ్చిన్న సలినా బోలుదోమినా, ఇల్లు ఊడ్షినా, బియ్యం కడిగి పెట్టి. పెట్టినా, ముఖం ఆడుకున్నా. చాయ్ తాగిన, ఇగా అన్నంకూర, వొండ్డినా. ఇగా, తిన్నా, చిన్నా పిల్లకు ఎసినా, తినిపిచ్చినా. వాళ్ళే తిన్నర్ ఇగా
పొద్దుగాల్నే, లేషిదిఇయ్యలా.
ఎజేతాలు
ఇంకే లేదక్క, బియ్యం పెట్టినా, బాబ్ అస్తానంటే బియ్యం పెట్టినా.
బాబ్ అచ్చినడా?
పొద్దున వేయండు, జెండా ఎగరేసి పోయుండు.
ఆ
ఇప్పుడే అస్తన్నార అంటే, కొన్నాని బియ్యం పెట్టినా.
ఎక్కడి వేయండటా?
నేను పొద్దుగాల పోయి, నాకు ఫోన్ చేయోద్దని పోయిండు.
కూ కూ హనుమకొండ పోయిండా?
ఆ ఇప్పుడు చేయనా వద్దా, చేయనా వద్ద అని ఏడున్నర పొంది.
ఆ
చేసిండు. ఎడున్నావ్ అంటే, అనుమకొండ కిపోయిన ఎందుకంటే చెప్పలె, ఇప్పుడు అత్తన్నాడ కట్టమ్మ కాడకి వచ్చిన అన్నాడు.
కట్టమ్మ కాడి వచ్చే వరకు, అన్నం అయితది. ఆయన ముఖం కడుకొని, స్నానం చేసి అన్ని చేసే వరకు అర్థ అయితది.
ఎ అన్నం కొంచెం పెట్టు, టైట్ ఉన్నా గానీ, పెరుగుతోని తింటా అంటే. కొన్నానే గిలాసు అన్నన్ని పెట్టినా, పొద్దునఅన్నమ్ ఉంటే తింటాడు. సాన్నంకు పోయినడు ఇగా
అవునా!
క్యారెట్ ఉన్నది. ఇగా ఎమ్ తినబుద్దవుతలె, అంటే పచ్చడిసుకొని తిన్
ఆ టమాటా పచ్చడి పెట్టిర్రు ఓ మామిడికాయ పచ్చడి పెట్టిర్రు నిమ్మకాయ ఉప్పు ఊరేసిర్రు
హు అన్ని పచ్చళ్ళు పెట్టిల్లు
అన్ని పచ్చట్లు పెట్టిర్రు
వాళ్లు తింటారు పచ్చడి
ఓ పెద్దమ్మ గిట్ల ఐల అక్క ఏం చేసింది పత్తి ఏరా పోయినప్పుడు ఆ ఏం చేసింది నిమ్మకాయ పచ్చడి ఉన్నది పోపుకు ఏస్కరావాలే అని చెప్పింది
ఎవరో మీకు చేల్ల
అంటే అత్తమ్మ పోపుకేయ్య రాదు పోపు కేసి ఇంత పట్టుకరమ్మంటే ఎత్త ఎత్త అన్నది ఎత్తా నన్న ఆ తెల్లారే ఆరోజు పడ్డది ఆకాం చెల్లి రానే రాలేదు ఆ ఆయే
హు
ఇగ ఆ ఖాన్ చెల్లి రాలేదు కదా రా
రాలే ఇగ బా బందే ఆయే పనినికి
డా ఏంది ఏందిరా ఘోరంగా అయి ఇగ దబ్బా దాబ్బా ఊరుకొత్తంది రా ఎటు పోతది రా ఆటో
ఏమో ఎటు ఎటు పోతదో నే
అందరూ చేనులనే ఉం వెళ్ పత్తి చెల్లల నుంచి వత్తాళ్ళు ఈమెకు కాలే నడవ పని అయ్యాయి దబ్బున దాబ్బ దాబ్బా వచ్చే వరకు ఏం చేసింది ఒడి సంచి నేను పట్టుకున్నా
గాదే ఏదన్నా చెట్టు తట్టా పడ
ఆహ ఓడి సంచి పట్టుకున్నా వత్తాన ఆమె ముందు అత్తంది నేను ఎనుక వత్తనా ఆ వేరే ఆమె ఎనుక వత్తాది ఇంకా చాలా మంది వెనుక వత్తారు వెన్ తాటే మనిషకి ఈగ వీళ్ళ ఎత్తుండే చెట్లు
ఉహు ఎత్తు
ఆయతారయతే త పిన్ని ఇంకో సంచి పట్టుకొత్తంది నేను రెండు సంచులు పట్టుకో నడవ రానోళ్లు కు ఇట్లా పట్టుకోని ఒత్తనము అన్నట్టు
గాదే
పట్టుకొని వత్తంటే ఈమె కూడా వచ్చింది వచ్చినంక దబ్బ దబ్బ వత్తాంటే ఆడ ఎత్తుగడ్డ ఆడ పంపున్నది చూడలేదు రా అడుగు వేసింది అయ్యా అయ్యా అయ్యో అయ్యో అని ఒడి సంచులు ఆడ పారేసింది అందుకునే వరకు కథం అందనే అందలే ఆమె
ఉహు ఎం బందు ఉన్నదట
ఆ ఏంది రా మోకాళ్ళ మీద పడితే మోకాళ్లు కమిలిపోయినయ్ మళ్ళా ముళ్ళు గుచ్చింది ఇంకా నయ్యం ఆ ముఖం పోయి ముల్లల అల్ల పల్లేదు ఆడ తుమ్మలు ఉన్నాయి
అవునా
ఆహ ఇంకా ఐదు నిమిషాలు అయితే ఆ ఇగ ఇవి సంచులు అన్ని ఆడేసి ఒడి సంచులు ఆడేసి సి అంగిలిడిసి పాయింట్ ఇప్పి ఇగ ఎక్కు డే గంతే వచ్చే టైముల్ లే రా పొద్దంతా గదు
గాదే పొద్దున్న అయితే ఎట్లేరు
ఉహు ఏమున్నది ప్రణవ్ ఫోన్ చేస్తే తీసుకొని వచ్చు ఇక్కడ చూపించు ఇంటికాడ తోలు
గదే అచ్చే ముందు అయితనే అదే పాణనికన్నా ఏకోనా ఫోను
ఆ అన్న గాప్ ఫోన్ చేసి అన్నా గిట్ల అయింది గిట్ల సంగతి అని ఇగా వచ్చి తీసుకొనిపోవు తీసుకొని పోయి సోనీ అచ్చినాకా సపరేక ఆయి ఇంటికాడ పాడగొటి అచ్చు మళ్ళా మా ఇంటికి అచ్చు మాఇంటికాచినక ఏకుతును వత్తును అదిఅదు
ఎ వచ్చేముందు కాబట్టి మెల్లగా ఎక్కొచ్చింది
ఆ
ఇన్నార ఎ లే అక్క గాజులు తీసుకున్నా మొన్నటి చీర మీదకి
కాదు మొన్నటి చీర ఏంటిది రా
మొన్న తీసుకోలేదా చీర
తీరాళం కాడ కటన్ చీర తీసుకుంటప్పుడు నాక్
ఏంది చూపియలేదా నువ్వు వచ్చినప్పుడు ఇగో గిది మెచ్చిండు బాబాయ్ అన్లేదా నేను
ఓహో గదార అరా బ్లూ బ్లూ చీరాలగ్గి షాప్కాడ కాదా
ఆ
ఆ అవునవును షాపు కన్నా నేను అనుకుంటున్న గాదా మాతో కాడ కావచ్చు మళ్ళాకటి తీసుకున్నదా అది కాక కనే నేను అనుకుంటున్న
పైసలే లేవంటే ఆ పైసలు లేకనే ఇన్నిరోజుల్ చీరాల కాడికి పోలే
ఆ
చీరలు కాడికి పోకనే అందరు తీసుకుంటలూ అన్నట్లు
గాజలు తెచ్చిన మరి వా ఇగా ఆ జాకీటి ఎట్లా కూటిరో
ఆ
జాకీటి ఎట్లా కూటింది
బుగ్గలు
డిజనేనా
ఆ డిజనే
వస్తనా చూస్త చూపియ్
అదే బ్లూ దొరికింది కాని యెల్లో దొరకలే యెల్లో యెల్లో బా బ్యాంగిల్స్ దొరకలే
సరే రా
సరే అక్క